హలో
హలో
మార్నింగ్
గుడ్ మార్నింగ్
ఏం జేస్తున్నవ్ రా?
ఏం లేదు ఇందాకే లేశ్న నైట్
ఉమ్ హు అవును ఇవాళ వస్తా అన్నారు వస్తారట్నా మీరు?
అస్ ఆ అస్సల్ మంచ్
ఉమ్ హు అన్న ఏ టైంకొస్తడు నువ్వు ఏ టైంకోస్తవ్ ఒకటే సారొస్తార లేకపోతే?
లేదు లేదు ఇంక ఒక వన్ అవ వన్ టూ అవర్స్ ల బయల్దేరుత
అవునా మరీ మరి మా అన్నయేప్పుడు కమింగ్?
మే బి నైట్ లేదంటే ఇగ అసలే రాడు.
అయ్యో ఎందుకట్ల, ఏమనుకుంటరు చెప్పు వాళ్ళు బట్టలు గిట్లా తీస్కొనే.
లేదె మా డాడీ కాల్ చేసినప్పుడు ఒకవేళ ఒస్తే నైట్ ఒస్తే నైట్ లేదంటే రేపొద్దుగాలొస్థాడంటే, రేపొదడ్డుగాలోచ్చేంజేస్తడు ఉగాది కన్న రమ్మను పండగకొచ్చినట్టుంటది.
ఉమ్ హు కనీ వాళ్ళు గుడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయితరు గదా మాక్సిమం నైట్ వచ్చేటట్టు ప్రయత్నించ్
ఉమ్ నెంగుడిగ అదే చెప్ పిన
ఉమ్ మళ్ళీ ఎప్పుడు పోతరు చెప్పు అంతా పర్టికులర్ గా మేనమామల ఇల్ళని?
నేనుబోను ఊకె వాల్లోచ్చినప్పుడల్లా రావారా?
ఆహా అంటే ఈవెంట్స్ వాళ్ళకు ఏం జరుగుతయని అట్లా, నార్మల్గా తిని పోవడం ఉండడం అది వేరు కనీగ వాడేం చేస్తడు చెప్ ప్పుఇగ ఇప్పుడంతల వాడు ఏమన్న కార్యాలు చేసేది ఉందా? చిన్నోడేనాయే
అంతెలే
ఉమ్ ఇగ గివ్వేగదా జ్ఞాపకాలు, గుర్తులు అనేటివి
ఒకవేళ మా తమ్ముడున్నడా?
ఆ ఉన్నాడు ఆ లేడు తమ్ముడు గుడా పోయిండు.
అన్నా తమ్ముడు ఇద్దరెల్లింరా?
ఉమ్
న్న అ నిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అ అప్లై చేసుకుంటా అన్నాడు చేేసుకున్నాడా
చేసుకోలేదురా అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ నిన్ననట ఫోన్ లో ఛార్జింగ్ లేకుండానట ఇక ఇ స్నానం చేసి ఫోన్ ార్జింగ్ పెట్టుకున్నాం అనుకున్నాడ మర్చిపోయిడుట ఇక అప్పటికి నైన్ అవుతుంది కదా ఇ గీ నైట్ కి అప్లై చేయన అని రే పొద్దున చేస్తుదిలే అనుకని పడుకున్నాడుట
సరే మ నేనే ఇక నైట్ న ఏదోనని అడిగితే చెప్పి నా అక్క ఇట్లా ఫోన్లో ఇట్లా వేసుకోవాలక్కా అని చెప్తే పెట్టేన లింక్ పెట్టినా నేను
అవునా ఇ మధ్యాహ్నం వచ్చినాక క్రియేట్ చేసిద్లే నాకు నాకు కూడా నాకు చేసుకొస్తాలేద అన్నాడు
అంతే లేప్పడు అంత లోపులు నేను కూడా వస్తాయి ఎందరం ఉంటే కొంచెం ఈజీ అయిపోది
కదా అదే అప్లై చేసి ఆయనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే బాగుంటది
ఇంకా అంతేలే
అసలు నిజమే నా అక్క అది నా అమ్మ వచ్చా ట్రస్ ఆ నన్ను అంటుండు నిజమే ఒదిన ట్రస్ట్ అది నమ్మోచ్చ అని అంటాడు
నన్ను కూడా అదే అంటుండు నిజంగా అప్లై అవుతుందా లేదంటే అంటే ఉన్న పైసలు ఎవరండి ఇట్లా స్పామ్ కాల్ లక్క ఇట్లా తీసుకుంటారా అంటుండు
హ్మ్మ్ నువ్వేం అన్నావు మరి
ఏ అట్లా ఏమి లేదురా అంతకు ముందు వదిిన కూడా అట్లనే చేసింది ఇప్పటికి చాలా అప్లికేషన్స్ వే అందులోనే వేసింది పిల్లలువి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అన్ని చాలానే వేసింది ఏం చేసుకోవచ్చు అన్నారు వాళ్ళు చెప్పారు
అదే నన్ను ఇది ఫేక్ అనుకుంటున్నాడు నేను నువ్వు మళ్ళా నా ఉన్న ఫామ్ అన్నిీ మళ్ళా ఏమన్నా మనీ కట్ అయితే ఇట్లా అప్లై చేస్తే అది అని అంటే ఏ అవ ఏమి ఉండవు జస్ట్ అప్లికేషన్ చేసుకోవడమే అది ఏమి ఉండదు అది స్కీమే గవర్నమెంట్ స్కీమే అని చెప్పిన
అంటే వాడు ఫస్ట్ టైమ్ కదా లింక్ లింక్ త్రూ చేయడం అందుకే వానికి టెన్షన్ అవుతున్నట్టు
అంతే కదా ఎవరికైనా భయం ఉంటది కదా అది ఎందుకంటే మనం చూడందాయ ఇంతవరకు చేయ్యందాయ కాని అయిన నేను అందులో చేసినా అని చెప్పితే అ అంటే నేను అప్లై చేసినా అని చెప్తే అసలు నమ్మతలేడు సిద్దు సారీ తమ్ముడు
ఇలా వా వాడి మంచి తెలిసా వాడు ఒకళ్రుు చెప్పే వాడు మా ఏం తెలవదు వాడు న్నా ఎందుకున్నారో ఏమో భూమి మీద
కదా అసలు వ వీళ్ళ ఇద్దరి మైండ్ సెట్లు ఎందుకు మరి ఇంత దారుణంగా తయారయినై
వాకి వాళ్ళ ఇద్దరిని మిస్ చేయితే క్యాష్ చేయడచ్చు
వామ్మో మీ అల్లుడుగారు అట్లనే ఉంటా
ఆ మా అల్లుడు కూడా అట్లనే ఉంటాడు
అమో నాకు కూడా అసలు బాధ అైతుది తెలుసా వీళ్ళని చూస్తే ఒక్కోసారి ఇంత లేజీ మోహాలు ఇక్కడ దొరికిరా అసలు వీళ్ళు అది ఇదని ఘోరంగా ఆనిపిస్తుది
కద నాకు కూడా అట్ల ఫీలింగ్ అతుంది కానీ ఏం చేస్తాం మరికి మా అన్న దమ్యలు కాబట్టి ఏం చెప్పుకోలే
కవర్ చేసుకుంటారు కదా ప్రతిదానికి మీరు పరువు పోతది లేకపోతే
ఇంతకీ పిల్లలు లెసిల్లా
లేవలేదురా వాళ్ళ అంత లేజీగా ఇప్పుడు ఇంత పొద్దున లేసే మోహమైనా ఎవర్దన
అలవాటు చెయాలి మంచిగా నేను కూడా నేర్చుకుంటాను ఇప్పుడిప్పుడు
గిన్నెలకి నువ్వే నేర్చుకో టను చిన్ని పిల్లలు వాళ ఎప్పుడూ నేర్చు
చిన్నప్పటి నుంచి నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాగానే లేచేది ఇక్కడికి వచ్చినాకనీ లేట్ లేస్తాన్నా
బాగా లేపితే కూడా మీ అన్న కంప్లైంట్ ఇస్తారు మర ఏం చెయ్యాలి
ఆ భగవంతుడ
మీ అన్న ఏం చేస్తరాంటె పడుకొని నీకేమైనా పాన పాట వాళ్ళని చూసుకోవడానికి నీక ఏమైనా బాధ అవుతుందా అని అంటాడు
అలాని చూసుకోవడానికి బాగాకనే కదా తొందరగా అయితే చూసుకోవడానికి బాధ అయితే అరే ఇంకో పదకొండు గంటల దాకా పడుకుంటే బాగుడానికి ఫీలింగ్ ఉంటది
కదా వాళ్ళకి చెప్తే అర్ధం కాదు వీళ్ళు ఇ వినరు మీ అన్న ఏమో తిడతాడు ఏం చెయాలమ్మా మీ ఫ్యామి మీ ఫ్యామిలీ తోట వెనుక ఎనాకా పోయిన కష్టం ముందు పోన కష్టం మీ కుటుంబం వాళ్ళతోటి
మరి అట్లుండదు మా ఫ్యామిలీ తోటి భయపడాలి ఎవరైనా
నైట్ మూవీ కి వెళ్తా అన్నది వెళ్ళి తవ ఏం మూవీ అది మరి
కాంచన రీ రిలీజ్
కాంచన రీ రిలీజ్ కి కూడా పోయినావా గోరం
రీ రిలీజ్ కి ఫస్ట్ టైమ్ పోయిన అంటే వీళ్ళ మీ తమ్ మూడు వల్ల కొలీగ్స్ అందరు చేస్తారట పోదాం మహారాణి మూవీ అని
ఆహు
అట్లా అయామ్ ఎంజాయ్ అ ఐతే అది కొంచెం ఇప్పటికే రిలీజ్ అయి త్రీ టూ డేస్ అయితుందిట ఆ ఫస్ట్ టూ డేస్ అయితే జనాలు ఎక్కుంటారు అని థర్డ్ డే కదా
నార్మల్గానే ఉన్నారా
నార్మల్గా మళ్ళీ అది మాల్స్ అయ్యేసరికి ఇంకా కొంచెం తక్కువ మిగతా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న థియేటర్లు పోతారు ఎంజాయ్ చేసేకి
మరి మాల్స్ పోడం అవసరమా థియేటర్ల పోతే ఏమైంది చేపూరి
అయినా ఇ మాల్ కె వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇవాళ కొలీగ్స్ నైట్ ఫుల్ నవ్వుడే నవ్వుడు తెలుసా
ఎందుకో వాళ్ళకెందుకు నవ్వు వచ్చిందో
వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ నేను నావ్వడం
ఎందుకు అంత కామెడీ స్కిట్లు చేసిన్ర ఎంది
తురు పాటలు వచ్చినప్పుడు డాన్స్ చేయిపోన్రి మిముల్ ఇద్దరీ వీడియో తీస్
కొంపదీసి చేసిన్ర ఏంది మరి
ని
బతికించారు థియేటర్ ఓర్నీ
థ్యాంక్ కి
ఆహ్ కాదు నార్మల్గా పేదవాళ్ళు థియేటర్ పెట్టుకుంటరు. మాల్స్ బాగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటరు. అంటే వీళ్ళు కూడా పేదవాళ్ళు ఏం కాదు కాని కాస్త మాల్స్కి వెళ్ళే బదులు థియేటర్కి వెళ్తేనే బాగుంటది. అందరు చూసే వాళ్ళు కూడా అంటే వాళ్ళకి కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటదిగా. మాల్స్ లా పెద్ద పెద్ద రిచ్చి రిచ్చి క్యాండిడట్స్ ఉంటరు కదా.
అంతేగాని ఇగ అంటే ఇగ వచ్చిన పైన ఒర్రుడే ఓర్ అంటే ఇగ సీన్స్ వస్తయి కదా హార్రర్ సీన్స్ రా గనే ఊ ఆ అని ఓర్రుతరు
మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత బయపడ్డాం చెప్పు ఆ ఫో ఆ మూవీ
కదా నేను అంటే నేను కూడా అసలు ఎలొద్దు అనుకున్నా
ఉమ్
కానీ ఫో మూవీ రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్ లో వెళ్ళలేదు అందుకే ఎప్పుడైనా వెళ్తే బాగుంటది అని చెప్పేసి
మంచి పని చేసీరు హ్యాపీల్ హ్యాపీనెస్ కోసం రీ రిలీజా, ఫోర్త్ రిలీజా ఇవన్నీ ఏమి ఆలోచించకూడదు. పోవాలి ఎంజాయ్ చెయాలి రావాలి. ఎందుకంటే లైఫ్ చాలా షార్ట్ది కదా.
అంతే హే ఎ టూ హండ్రెడెనట టికెట్ ఇద్దరికి
హండ్రెడ్ టికెట్ ఒక ఉమ్ ఒక పర్సన్ కి
అందుకే వెళ్ళినాం తక్కువకు వస్తుంది గదా
అసలు వాళ్ళు ఏం చేసిన్రు తెలుసా, రీ రిలీజర్లు ఎందుకు పెడుతురో తెలుసా ఇప్పుడు.
ఏ మూవీస్ ఎక్కువ ఏవి రిలీజ్ అయితలేవు కాబట్టి అవన్న కలెక్షన్స్ వస్తయని
ఆమ్ వెరీ గుడ్ ఇంకా అసలు హండ్రెడ్ పెట్టడా కూడా ఉమ్ ఆ రిలీజ్లు వాళ్ళకు బొక్కనే గానీ అసలే థియేటర్ మూలక్ ఉండొద్దు అక్కడ మెయింటెనెన్స్ కోసం వాళ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటరు కదా
అంతేలే
ఇయ మెయింటెనెన్స్ అయినా అయిపోతదని వాళ్ ఆ ప్లాన్ చేస్తున్రు.
ఎక్కువనే పెడతరు అంత కంటే త్రి హండ్రెడ్ అట్ల పెడ్
ఉమ్ అంద్ బ అంటే ఆల్మోస్టు ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెడ్ తరు ఎందు కన్ టే మళ్ళా అంది లవ్ మూవీస్ బాగా
అవును
అలాంటి మూవీస్ అప్పుడూ కొంచం త్ బా చాలా మంది వస్తారు కదా అని పెంచుతరు నార్మల్ మూవీస్ కి తక్కువనే
అవును నార్మల్ మూవీస్ కి తక్కువనే పెడతరు. నేను కూడా షాక్ అయినా హండ్రెడ్ అనంగానే
ఉమ్ ఎందుకంటే ఫ్యాన్ బేస్ మూవీ కాదు కదా అది పెద్దగా
అయిన నార్మల్ గా ఏమనుకున్నా అంటే రీ రిలీజ్ అంటే మా ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అట్లా అంట కదా కదా మళ్ళీ చూద్దాం కదా అని అనుకున్నాను
ఉహు ప్రైజెస్ తక్కువనే ఉంది అయితే మంచిగనే
తప్పకు అట్ సైడ రిలీ అవాలే
ఏమో ఇలా ఇక్కడ సైడ్ ఏమి ఇంకంతవరకు ఏమో అలాంటివి ఇవి పల్లెటూర్లు కదా మెయిన్ సిటీస్ లో అయితే ఎక్కువైద గాని ఇక్కడ అవును మొన్న ఏదో మూవీ రిలీజ్ అయిందా అని అన్నాడు మీ అన్న
వెళ్ళకపొయిరు మరి
వెళ్దాం వెళ్దాం అనుకున్నాం గానీ ఇక అసలు టైము కుదరలేదు